అది ఎందో బాగుంటది స్పైసీగా
మార్నింగ్ వచ్చవా మెస్ తీసుకో వచ్చు కదా అయితే,
హాఫ్న్ చెట్ల ప్లాంటేషన్ ఉంటుందా అప్పుడు పోదాం లే అనుకున్నా
అదే బెటర్ లే అట తగ్గుతుంది, మర ఓవర్ చేస్తారు ఆయన మళ్ళీ ఆయన అడిగితే, ఎం చేస్తునావు నావి కూడా పోయిలే అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, అంతే కదా
ము సమ్మర్ హాలిడేసే ఇంగా
ఇంతే ఇంటేషన్ టూ మంత్స్ ఉంటాయి, కదా అప్పుడెట్లా వీళ్ళే క్లాసెస్, ఆన్లైన్ క్లాసు పెడతారా లేదా మనమే,
ఏమో మనం అవ్వడం మేల్‌ అనిపిస్తాది.
ఆగా హ హ బేసతు నాన్ వెజ్ ఎట్ జేయాలి ఏమన్నాన్నా తెలుస్తది
ఆ ము అసలుఎ బ్రో ఇప్పుఇక్కడే ఈ క్యాంప నే అందరు మనమే
ము యూవర్ మ్యాన్ వచ్చి ఎల్పోయాడ్ బరువు ఉందా అంట చెస్తే ఎళ్ళిపోయాడ్
ఇందాపు మా అన్న ఫోన్ లో మాట్లాడినాము మా అన్న ఫోన్లో ఆ ఎన్‌ ఫోర్ఓ ఫైవ్ఓ కాల్స్ కంటిన్యూగా మొత్తం నవి టెనే అయిపోన ముందు ఈ రోజు దీంతో ఎయిటీన్త్ ది ఉమ్ వాళ్ళకి టాస్క్ రాలే అంట జెస్ట్ కాల్ జేస్తున్న వాళైయినా మని ఓచ్చిదిగాదా అని చేస్తున్నాము అప్పుడే వస్తునయి ఇగా అంట హ్మ్ ఇంకా డీటెల్డ్ ఫిల్ చేయ్ లే అకౌంట్ కూడా ఆడ్ చేయాలే ఇంక
క్క్
నిక్ ఫోన్ ఓస్తుది
అక్క వస్తే బాగుండేది మళ్ళీ మా కట్టే అయితది కదా
కట్ అయితే పోయిద్ది ఉహూ
ఏమ్ తినలే పొంగల్ జేశారు
ఉమ్ నీకన్నా గ్యాస మీనా జేసున్నారా లేదా
కర్రీస్ ఒకటే గ్యాస్ పైన రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ కర్రీస్ ఇగా అది కూడా ఏం బావ్ చెయ్యట్లేదు ఈ మధ్య అప్పుడన్న దోశన్న పెడ్తన్నా అసల్‌ దోసే వెయ్యట్లే ఇప్పుడు
ఏందో గ్యాస్ మనల్ని బాధ పెడతాంది
దోశన్నా అంటే రెండు మూడు తింటాము
మేము మొన్ననే మా ఇంటి దగ్గర మొన్న దించుకున్నాము మా గ్యాస్ తౌసంద్ ఎయిటీ అంట ఆమె తౌసండ్ ఎయిటీ వెయ్యి ఎనభై
ఆ
ఉమ్ అవునా అవునా హాయ్ ఎవరు రాదా అ
ఉ
నేను వచ్చింటదేమో అనుకోని వచ్చినా చాలను నేను మార్నింగ్ వచ్చిన ఉంట కాలే ఏమో ఎప్పుడు వస్తుందో వాళది ఇప్పుడు పండుగందా అందుకని మరి ఎప్పుడు వస్తుందో తెలీయదు
మండే నుంచి మిడ్ అంట కదా చెప్పారా మండే నుంచ్
మీరే ఉన్నారు మీకే తెలియాలి
అసలు ఏం క్యూస్షన్స్ చూసుకోలే
నువ్వు ఇడియట్ అని పెట్టా ఊ ఉండు ఇంకా ఎంత సేపు ఇంకా ఉంది ఫైవ్ మినిట్స్ ఉమ్ పైవ్ మినిట్స్ ఆగు ఏం కాదు. ఏయ్ ఉన్ని
ఉం ఏం సంగతి ఎలా ఎంజయ్ ఎలా ఫెస్టివల్ చేస్కున్నారు? పొద్దున్నే
ఫెస్టివల్లా అది చప్పేది కాదులే నాది ఏంది చాలా బాధ వేసింది. ఫోన్ అయిపోయినాంక చెప్తాలే ఫోన్ అయిపోయినాక చెప్తాలే. ఉమ్ రే పండుగనంగా ఈ రోజు ఉమ్ సేమ్ నాకూడా తిండికి పోయిందంతా అంతా కడిగి అంతా ఐపోయినా తర్వాత
ఎట్టో మానానమ్ ఇంకా ఏం చేయ్లే ఇంకా నేను ఇంటికి ఎళ్ళిపోయా నా వెళ్ళకూడదు అనుకు ఇక్కడే ఉందాం అనుకున్నా మా అమ్మ వెళ్ళులే అని చెప్ కా ఈడుండి ఏం చేస్తావు ఇంకా ఇంటికి వెళ్ళు అని చెప్పింది. గందుకని వెళ్లి నా? ఇంకేం చేసుకోల పల్ కూడా నా వల్ల ఇంట్లో ఇంకేం కడగల ఏం మళ్ళీ నేను వచ్చేటప్పుడు అన్ని బా దు వాష్ చేసి మా నానమ్మా
నే ఇంకా టూ డేస్ బయ్టే ఉన్నా. ఉమ్ మాకొచ్చేదే ఇంకా అవి కదా ఇంగ నా ఒక్కదాని వల్ల ఇంక మళ్ళీ ఇంట్లో ఏమి చేస్ అవు నా అంతా ఎందుకు రా అని
ఇంగంతా
మీరు
పోరా
ఉమ్ వాళ్ళు అప్పుడు కూడా చర్చ్ కు బోత్ ఉమ్
ఎంత సేపు అది చూసి
వా మనం అన్ని తింటా ఉన్నాం వాటర్ మాత్రం తెచ్చుకోలే మనము
ఆ బాటల్ పోయిం బస్ లో పోయింది నా బా న్న లేచిపోయింది నా బాట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది.
ఉమ్ ఎవర్నో చూసుకుంది బస్ లో బస్ ఉమ్ ఉమ్ ఇంకో పాప మీతో పాటు ఉండే పాప ఇంటికి పొయినా
కేరేలా దా పాప
అవున్ గదా మర్చిపోయినా ఉమ్ ఏ ఎ పాప ఇద్దరు ఒకే రోజ్ కదా కమ్మరు చెక్క ఇప్పుడు గోల్డ్ రెట్ మళ్ళీ తగ్గిస్తారంట మంచిద్ మ్మ్ అంటే అందరూ ఇలా చెప్తున్నారు ఉన్న వాళ్ళు కొంటారు లేని వాళ్ళు ఎలా కొంటారు అది ఇది అని చెప్పేటప్పుడు తగ్గిస్తాం అన్నారంట మోడీ కూడా అదే చెప్పారంట ఎవరు కొన్నదండి తగ్గిస్తారు అసలు బ్రేక్ లుస్ అండ్ బ్రె వెండి అన్ని తగ్గిస్తారంట ఆ ఇప్పుడు కొంచెం తగ్గిందంట కొంచెం జస్ట్ ఇప్పుడే కద ఆ
మంచిది నేను మంచిగా కొనుకుంటాను అన్ని నటు కాద్ బ్రేక్ కద వాటర్ కి ఎళ్ళోద్దమ
డిన్నర్ క్యాంటన్ పోయ్ వస్తిమి ఇప్పుడు బ్రేక్ కదా వాటర్ పోదం లేండ
అందరు ఎళ్ళిపోయం మొత్తం క్యాంటిన్కే వాటర్ బాటిలేల్లే
త కింద సేపు పైందో ఓ.. అది బాలే ఆప్ కే భగవన్
హె గార్ల్
మాట్లాడుకుండా పోతే బాగోదు అమ్మా కోతి
ఆ
వన్ మినిట్ ఇంక మంకీస్ టాక్ యన్ జాయిస్ ఆ నీకు అర్థమయితలే
నా దానిలో కూడ ఉన్నాయి
నువ్వు వాటర్ ఇవ్వవ్ నువ్వు వాటర్కి పోతాన్నాం తాగనికే పోదామ మనం వాటర్కి ఎంత సేపు ఛ ఫార్టీ సెకండ్స్ అక్కడ పెట్టి లోపలి సైడ్ కొంచెం వాళ్ళు ఉంటారు కదా
అ మా బ్యాగ్ చూసుకుంటా ఉండండి
ఇంకా మహన్ కన్నా
ఎగ్జామ్స్ ఉన్నాయి కద
ఇంకా ట్వంటి సెకండ్స్
ఏ
నీకు సెకండ్ది ఎప్పుడొచ్చింది టాస్క్ బ
ఓే
ఓ అయిపోయింద ఇంకా ఫైవ్ సెంకడ్స్ ఫోర్ సరే బాయ్